హలో హలో చెప్
అమ
అవును
చెప్ప అమ్మ ఏం చేస్తున్నావ్
ఏం లేదు హలో హ పడుకునా తిన్నా తిన్నా తిన్నా నువ్వు తిన్నావా
ఏ తిన్నా ఏం తిన్నావు
నేనూ పల్లీల పచ్చడి
అవునా
ఉచ్చకాయ
ఆ తిన్నావా అవునా
బిస్కెట్ అని ఎమనా బిస్ట్ంది రే
ఆ పాల ప్యాకెట్ తెచ్చుకొని ఎమెరా కొంచెం అయినంక పాల ప్యాకెట్ తెచ్చుకొని ఎందుకు
ఉ
తాగనా తాగుదము అన్నావు నువ్వే ఊ ఎక్కడ సాయంత్రం అయింది పొద్దుగుల్లా అయినా పొద్ నువ్వు తాగినవని చాలు అంటున్నావు కదా
ఆ నువ్వు కూడా త తాగుతావా ఆ
తాగద్దా మనం రెండు మూడు నాలుగు ఐదు సార్లు అడుగుతారు మీరు నేనంటూ ఒకడేనా
అందుకే అద
ఎందుకు మీ నా నాలుగ ఐదు సాల్లు దాగిండరా అన వద్ద అంటున్నరా కాదమ్మా మీరు నాలుగు ఐదు సార్లు తాగిండ్రణి అని అంటున్నావా
పొద్దుగుల ఒకసారి ఇప్పుడు ఒకసారి తాగిండు ఆ రోజు ఇగ తాగుడు వద్దు ఇగ అంటే ఇది సావిత్రియా.
అంతే అంటావా.
నేను తాగాదు పోయి.
అవును తాగదు ఉమ్. మీరు తాగొద్దంటరు నువ్ మీరే తాగుతారు.
ఆహ్. అందుకే కదా అలా అంటున్నా. ఉమ్.
ఉమ్.
ఏం చేస్తున్నావు.
ఏం లేదు బయట కూర్చుని ఉన్నాను. నువ్వు పడుకున్నావా.
ఆహ్.
పడుకున్నావా అమ్మ. నల్లాస్తలేదు.
వీనికి ఫోన్ చేయబడతది. చెప్పాలి ఏమో ఇగ. సోముకు చెప్పబడతది అంటున్న. సోము సోము.
ఏస్తాడేమో. పంటనే బంద్ చేస్తారు వాళ్ళు పంటనే బంద్ చేస్తారు బంద్. ముందు.
ఆహ్.
ఉట్టిగా చేయరాళ్లు. ఈరోజు ఏం వారం అమ్మ. ఈరోజు ఏం వారం.
శనివారం.
ఆహ్ రేపు సండే ఆదివారం.
అక్క ఫోన్ చెయలేదు.
ఈరోజు చేయ్యాలే కదా.
ఉమ్ నిన్న కూడా చేయలేదు కదా.
అస్తదా రేపు వచ్చింటంన్నా వాళ్ల సార్.
ఏమో మరి.
అస్తది కావచ్చు ఆమె చెప్పులు ఎక్కడ పెట్టినం. చెప్పులు ఏడ పెట్టినవ్ అమ్మాయి ఆమెవి. బయట మంచిగ అవి ఆహ్ అవి వాటర్ ప్రూఫ్. కాదు. నీళ్లు పడ్డాయి అనుకో కరాబ్ అయితాయి ఆమె వచ్చినాంక. గొడవ చేస్తది మళ్ళా.
అక్కయ్య అట్లనే ఉన్నాయి అట్లా.
డ్రెస్లు ఉన్నాయి ఆమెవి తీసుకపోతదేమో ఇగ. పెటింగ్ ఉన్నాయా.
నెలయిందామే కాలే కదా.
నెలకాలే ఇదే నెలలో పోయింది కదా ఆమె.
పోయిన నెల ఇరువై ఆరో ఇరువై ఎనిమిదో తీసుకుపోయిండు.
ఇంకా ఏ రెండు వారాలయితున్నది రెండు రెండు వారాలే అయితున్నది మరి రెండు రెండు సండేలు దాటాయి అమ్మ ఆ రెండు సండేలు దాటి ఇది మూడవ సండే కదా రెండు సార్లు అస్త అస్త అన్నది గా సండే లు హలో హలో ఇనిపిస్తుందా ఇనిపిస్తలేదా పడుకున్నావా హలో హలో